బావున్నరా ఆ బాగున్నా మీరు బావున్నరా. ఈ రోజుకు టాపిక్ ఎంటండి? చేశి వంటా మీకు ఎవంటకాలు అంటే ఇష్టమండి? వేరైటీస్ చెప్తరా. ఫేవరెట్ ఫుడ్ చికెన్ అండి. మీ ఫేవరెట్?
నా ఫేవరెట్ ఫుడ్ వచ్చేసి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ హ్ ఆ కొద్ ఆ అంటే మీరు చికె చికెన్ అన్నారు కదండి, మీరు చికెన్ ఎలా చేసుకుంటారండి ఫ్రై ఆ లేకపోతే సూప్ లాగానా ఎట్లా చేస్
అంటే చికెన్ ఫ్రైయేనే ఫ్రైయే బావుంటది. అందుకని ఫ్రైయే చేస్
ఆహా అయితే ఎలా ప్రిపేర్ చేస్తరు కొద్దిగా చెప్తరా నాకు.
ఆ అంటే ఫస్ట్ ఆయిల్ వోసుకోని
ఆ ఓకే
ఆనియన్స్ పచ్చిమిర్చి అవి వేసుకొని మంచిగా వేగినంక చికెన్ వేసుకొని ని చికెన్ పసుపు లో మంచి గోలాలి మంచి పసుపు అనేది మనకి బాడీకి కదా ద అండి
అవును హెల్త్ పరంగా అది గుడ్ కదండి
పసుపు గోలినంక కొంచెం కారం లైట్ గా మసా అన్లా మసాలా చికెన్ మసాలా వేసుకొని ధనియాల పొడి వేసుకుంటే మంచిగా డీ ఫ్రై అవుతది అప్పుడు చికెన్ బాగుంటది ఉమ్
ఫైనల్లో ఇస్తారా దాన్ని ఫైనల్లో ఇస్తారా లేకపోతే
ఆ ఫైన ఫైనల్ ల్లో కొంచెం చికెన్ మసా సాల వేసి ధనియాల పొడి వేసి కొత్తిమీర వేస్తే బాగుంటది ఎందుకంటే ఫ్రై కదా
అవునండి మేము కూడా అలానే చేసుకుంటాం ఫ్రై చేసుకుంటేనే ఇష్టము సూప్ లాగా చేస్తే అప్పుడప్పుడు చేసుకుంటాం కానీ అంత మాకు బాగానుంది వేయదు
ఉమ్ సూ సూప అయిన తిన బుద్ధి కూడా కాదు
ఆ మీ ఫేవరెట్ స్వీట్స్ ఏంటండి
నా ఫేవరెట్ స్వీట్ రస్మలయ్ అండి
రస్మలయా అబ్బా ఎక్కడ తింటారండి మీరు ఎక్కడే నాకు కూడా సేమ్ అండి రస్మలై
ఉమ్ బాలా
ఆ అవును అక్కడ ఫేమస్ బాగుంటది రస్మలై రస్మలై ఒకటి ఇంకా అక్కడ ఇంకా ఇంకొకటి ఆడ ఆ ఇది సమోసా ఇట్లా కట్ చేసి అది వేసిస్తారు చూడండి
ఆ ఆ అవును బాగుంటది మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటిదండి
నది చికెన్ బిర్యానీ అండి బాస్మతి తోని చేస్తాం కదా అట్లా అది ఇంకా ఇంకొచ్చేసి ఇప్పుడు మనం వెజిటేబుల్స్ లో మీకు ఏమేమిమేమి ఇష్టామ అండి ఏ వెరైటీ
వెజిటేబుల్స్ లో పప్పు చాలా అంటే ఇష్టం ఇట్లా బయట ఫుడ్స్ అంటే ఎక్కువ ఇస్తం ఇష్టం అంతే ఇట్లా అవును అవును ఆ కానీ మరి అంత తినను కొంచం బిర్యానీ అట్లా
ఓకే ఓకే ఓకే ఓకే ఇంకా ఆ మీ కు ఆ అంటే ఐ మీన్ రెస్ ఇప్పుడు మనం ఉండే ప్రదేశాలలో మీకు రెస్టారెంట్స్ లో తినడం అనేసి
ఆ ఆ రెస్టారెంట్ లో తినడం ఇష్టమే ఎందుకంటే
సే ఏంటండి మీకు మీయిన్
ఇక్కడ అయితే నైన్ నైన్ టైమ్ లో బానే ఉంటది
ఆ అక్కడ ఫేమస్ స్పెషల్ ఫుడ్ ఏంటండి ఫేమస్
మండి తింటాం ఇట్లా
మండి ఆహా అహా మండే అంటే గుర్తుకొచ్చిందండి మండే అంటే గుర్తుక వచ్చింది ఇక్కడ కూడా మీకి ఇప్పుడు హైదరాబాద్ రోడ్డు కి ఒక మండి బి మండి అని ఉంది
అవునా అరోమా ఫ్లేవర్స్ అని అది బాగుంది ఆ అరమా ఉమ్ అది హైలెట్ ఉంది అ అ
చికెన్ బిర్యానీ యే గానీ అవేంటి బోన్లెస్
అవును అవును చాలా బాగుంది మైనస్ అంటే ఫేమస్ అది
అదే అదే మైనేస్ కదా మళ్ళీ ఇంకొకటి ఇక్కడ ఇది తెలుసా అండి కొత్త వాడ రాయల్ డైనా రాయల్ ైనా అందులో అందులో ఇప్పు ఇప్పుడు మనం ఏంటి ఇది కల్మిీ బిర్యానీ అని ఉంటంది కల్మిీ కల్మిీ బిర్యానీ అని ఫేమస్ అందులో అలా ఆ దాంట్లో ఇంకొకటి ఇదిిననా చికెన్ టమ్ స్టిక్స్ పెట్టు బాగుంటాయి ప్లస్ ఇది కలమిీ బిర్యానీ బిర్యానియ కొద్ది స్పెషల్ గా వేస్తే పీసెస్ అనేవి అలా డ్రైగా ఉండవున్నట్టు అట్లా అట్లా ఇంకా ఇంకా వచ్చేసి మీకు హైదరాబాద్ ఇ విజిట్ చేశాం అక్కడ రెస్టారెంట్స్ విజసిట్ చేశారా ఏదన్నా
అందే ఇదు ననా హైదరాబాద్
అదే అదే హైదరాబాద్ లో కూడా పారడైస్ బిర్యానీ ఫేమస్ అండి ఫస్ట్ స్ట్ ప్లేస్ దానికి ఉంటది నెక్స్ట్ వచ్చేసి ఇది ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉంటది చూడండి దని పేరు ఏం పేరు ఆ అది ఫేమస్
అవు మీది ప్ర హైదరాబాద్ేనా అండి
అవునండి మాది ప్రాపర్ హైదరాబాదే అండి
మాది అక్కడే అంటే కొంచెం దగ్గర సిద్ధపేట్ సైడ్ అని ఇక్కడ జ ఆ రెడు మీరే చేస్తారా వంటను కొంచెం నాకు కూరలు ఉండొచ్చు కానీ అన్నమే ఉండ నకు వస్తలేదు
అంతేనా
న నిందు కంటే కొంచెం మెత్తగయితుంద న పో ఒకసార యితిలా నిందకు నీ టె ప అ ఒకసారి ఇట్లనే వాటర్ వన్ గ్లాస్ టూ గ్లాస్ పోసన్నా అయినా ఎంతగా అయింది
అంటే అది అది రైస్ పాతవి కొత్తవి అని ఉంటాయి డిఫరెన్స్ పాతయితే ఏం చేయాలంటే దానికి కరెక్ట్ వన్ కి టూ వయాలి కొత్త తక్కువ పోయాల బటల్
ఆహా ఆహా
ఇంకేమేమి ఫుడ్స్ చేస్తారండి మీ ప్రిపరేషన్
అే స ఫ ఆ అన్న ట్రై చేస్తాం అంటే లో ఉన్న సూరగాయలు అ వేసన్ ఉంటాయి కదా అప్పుడప్పుడు పకోడి పకోడ వినా చేకుంటాం తింటాం దాన్ని ఇప్పుడు చెప్పదు ఇంకా మ్ ా స్టాటస్చ్చ ఇట్లా అరోమా ఫ్లవర్స్ లా ఎప్పుడు తినలే ని నైన్ టైన్ లో తిన్నా అదేదో
అ దినలు
అది ఇదో చికెన్ తోనే తెచ్చిం
ఆ చికెన్ మంచూరియా ఉంటంది చికెన్ చిల్లీ ఫ్రై ఉంటది ఆ చికెన్ మ్యాజీ స్టిక్ ఉంటది ఆ చికెన్ మ్ స్టిక్స్ ఉంటది
హ అవును లాలీపప్ చూ కూడా చాలా సార్ాస్స్త బాగుంటే
కసిననా ఓకేకే ఇంకా ఇంకా దీంట్లో స్వీట్స్ లో కద్దుక కీర్ బాగుంటది మళ్ళీ ఇదేంటి డబల్కా మీతా బాగుంటది
ముస్లిమ్స్ కబకిర్ మస్తీ వేస్తారండి
సరే అండి వాళ్ళేది అది ఫస్ట్ లెవెల్ ఉంటుందిండి స్వీటు కదా అట్లా అయ్యో ఎందుకండి తినాలన్న
అంటే కొంచెం మ తెలీదు కదా అది ఎక్కడ దొరుకుతుంది అట్లా అనేం
ఆహా కద్దుక్క ఫీర అయితే ఆ మన అక్కడ బేకరీస్ లో దొరకదండి మీ
లేదు ఇక్కడ మ సైడ్ అయితే దొరకట్లేదు
అంటే మీ ప్లేస్ అంటే ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క లా ఉంటంది కదండి
అవు అయిడ్ బదిలో ఏం మంచిగా ఉంటదండి
అబ్బా హైదరాబాద్ హైదరాబాద్ ఈజ్ ఫేమస్ ఫర్ బిర్యానీ ఇంకొకటి మీకు ఇది తెలుసా అండి దాని ఏమంటారు రాజస్థాని స్పెషల్
ఆహా థెలిధు ఎయ్
ఆ ఫేమస్ అద ఏమ దాన్ని రాజస్థాన్ స్పెషల్ ఏమంటారవు చెప్ ను ఉండండి మొన్న నేను మా పాప కోసం అని తెప్పించినాను అది అంటే కేజీ ఇంతని ఉంటది
ఆ
ఫిబ్రవరి ఓన్లీ సంక్రాంతి టైమింగ్ లను
ఉమ్
ఇంకోటి మాల్పూరి కూడా మస్తు ఉంటుదండి మాల్పూరి
అవును మీకు అన్ని టేస్ట్ చేసిన అంటున్నారు కదండి
అన్ని అంటే మనము లైఫ్ అనేది ఏంటండి చిన్నది అన్ని మనం ఏమన్నా రిసు పోతామా అంటే మనం మనం ఎం చే మ ఇేసుకుపోతాం బయట అందుకని అన్ని ఇవ్వనం అన్ని టేస్ట్ చేయాలి
అవును పైసలన్నీ వృధా ఖర్చు చేసే బదలు తినాలి
అంతే కరెక్ట్ చెప్పారు మనం ఎన్నో ఆటికి పైసలు పెడతమండి మనం ఫుడ్ పెట్టుకొం
అన్నీ వేరే వాళ్ళకి ఇచ్చే బదులు అదేందో ఫుడ్ పెట్టుకుంటే మనకి హెల్త్
ఆ ఆ ఎంత మంచికుంటది అదే ఇంకా మీకు ఏది అడగుదాం అనుకున్న అయితే మీరు రైస్ అట్ల అన్నారు కదా అయితే మీరేం టే పాత బియ్యం కొత్త బియ్యం అని చెప్పింది కదా మీరు ఎప్పుడు ఏం యూజ్ చేస్తారండి పాత బియ్యం కొత బియ్యమా
దే శీరంది
ఆ జైశ్రీం ఆ ఆ ఆ జైశ్రీరామ్ అన్నం అ ఫ ఫస్ట్ ఫ ఫట్ తీసుకుంటేనేమో కొత్తయి అన్నట్టు చానా రోజులు ఇగా మనం వాడుతున్న కొద్ది పాతవైతయి
నేను తీసుకుంది పాతవే కావచ్చు మరి
పాతవ పాతవయితే మంచిగా అయితందండి ఇట్లా మనం బిర్యానీ పుల్లలు పుల్లలు బ బిర్యానీ ట్ల అయితది అట్లాయితది ఆ కొత్త అయితే మెత్త కొత్తయితే మెత్తగా అయితది గానీ టేస్ట్ బాగుంటాయి
ఉ
అట్ల అట్ల ఇంకొకటి ఏమో చెప్తాం అనుకున్నానంటీ మీకు ఆ మళ్ళీ ఇది ఇది మన ముస్లిమ్స్ చేస్తారు చూండి షీర్ కుర్మ షీర షీ షీర్ కుర్మ మన స్వి కుర్ హ అవి కూడా చాలా బాగుంటాయి కదండి ఓకే ఓకె కే అండి ఈరోజు టాపిక్ ఇంతతో సమాప్తం అండి
హ హ ఓకే మేడం